హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్న అండి ఇప్పుడు మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
చెప్పండి ఇంకేమేమి సంగతులు
చెప్పాలి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇగోది మా మమ్మీ చింతపండు గింజలు తీస్తుంది నేను గూర్చున్నా
మీకు చింత చెట్లు ఉన్నాయా అండి
ఆ ఉన్నాయండి మా ఇంటి ముంగటనే మూడు ఉన్నాయండి
క్ ఉ మంచిగ చింత చెట్లు ఉన్నాయంటే మంచిగా చింతపండు దులుపుకోవచ్చు మేమంటే కొనుక్కోవాలి
అయ్యో హ్హ్ హో మరి ఇక్కడికి రండి మేము పంపిస్తం
పంపిస్తారా ఉహు ఊ తీస్తున్నరా మరి మీరు గూడా చింత గింజలు అంతేనా ఊర్లోనే అంది కే బాగుంటందండి ఊర్లో అయితే ఏది అడిగినా వాళ్ళు లేదనకుండా పక్కనళ్ళకి పెడతరు సిట్
కొంతమంది ఊళ్ళోళ్ళు పీసుంటరు తెలుసా ఉన్న గూడా లేదంటరు
హొ ఎవరో ఒకరు ఉంటరండి అందరు ఉండరు గదా అట్లా
మ్ మామ్మయితే ఏదిగాదన కుని ఇత్తది నేన్ తిడతా ఆళ్ళు అడిగినప్పుడు మనకియలుగని నువ్వెందుకు ఇత్తవే అంట
ఉమ్ అప్పుడప్పుడు ఇయ్యాలి అప్పుడప్పుడు తీసుకోవాలి
ఏ మా అమ్మ అడుగుతది ఇత్తది గనే ఎవళని అడగదు
ఉహు
పుణ్యమ అయితే పుణ్యం పాపం అయితే పాపం బిడ్డ ఎందుకు అట్లా అంటా అని అంటది నా
మనం మనం ఒక్కరికి పెడితే వాళ్ళు పెట్టకపోయినా ఇంకొ కరు మనకు పెడతరు గదా అట్లా మీ అమ్మ ఆలోచిస్త అన్నట్ ఆ అంతే ఇప్పుడున్నది అంతే మనం ఒకరు సహాయం చేస్తే వాళ్ళే చేయ్యాలనేం లేదు వేరే వాళ్ళు ఎవరన్నా చేస్ స్తరు అట్ల ఎవరో ఒక్కరు సహాయం చేస్తే ఒకరికొకరం
ఉమ్ కాని మా ఇంటి పక్క మా గల్లికి మాత్రం ఎవలు ఏమి జేయలు మా అమ్మ అందరికి బిలిశి మరీ బెడుతది
అంతేనా ఉహు అందరూ ఒకలా ఉండరు గదా వాళ్ళు అట్లున్నారని మనం వాళ్ళలా ఉండొద్దు మనం కొంచం డిఫ్
మళ్లంటరు మాట మీద మాట వచ్చినప్పుడు మీరు ఏమి ఇచ్చిళ్ళు అది ఇదని అంటరు
ఉహు తీసుకునేటియి అన్నీ తీసుకుంటరు మళ్ళీ అంటరా
ఆ అట్లా అంటరు అందుకే నేను కసరిత్త ఇగ వేరే వాళ్ళకు పొచ్చినోళ్లకు పెట్టాలి గనీ గీ ఊ ఇంటి పక్క నోళ్ళకి ఆళ్ళకిీళ్ళకి పెట్టటుడు కన్నా మూసుకొనుండుడు మంచిది మామ్ మరెనట
ఉహు
ఏది అడగని ఉల్లిగడ్డ కాంచలి ఇచ్చేత్తది
ఉహు అన్నీ ఆలోచిస్తది రేపటి రోజున మనకు ఎవరోక్కరు సహాయం చేస్తరని మీ అమ్మ అందరికీ సహాయం జేస్తరు
ఉ
ఉ
కానీ అందరిక ఆలోచ ఆలోచించి ఇత్తది గానీ దీని గురించి ఒకళ ఆలోచించారు వాళ్ళు ఉన్నా గూడా దాసుకొని లేవ్వంటారు అమ్మో తక్కువ మనసుులు ఇలు
అంతే ఒక్కొక్కరు ఒక్కొక్క లా ఉంటారు వాళ్ళ మైండ్ సెట్లంటేయి మనం మాత్రం మన లా ఉంటే సరిపోతది ఎదుటోళ్ళకి సంబంధించి ఉండద్దు మనకు సంబంధించి మనం ఉండాలి
అవును
ఊమ్
ఎంతయినా వాళ్ళే గ్రేట్ అసలు
ఆ అట్లాంటోళ్ళు కొంచెంమంది ఆ అట్లాంటోళ్ళు కొంచమంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు కొంచెమందుం టరు కానీ వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు త జడు
ఉ అవును
మంచి చెడు అన్నది ఉంటది కదా చెడ్డ వల్లని ఎవ్వరు తలుసుకోకపోవచ్చు కాని మంచి వాళ్ళని తలుసుకుంటారు ఇవాళ రేపు మంచితనమే పనికొస్తది
శానవరుకి అదే పనికొస్తుది
ఉ ఏ చూసేటల్ల కనపడది మనం మంచిది తనం ఓ సందర్భం వచ్చిన రోజు మనకు అవసరం వస్తదా ఆ మంచి తన వరే ఈ రోజు మనకి మంచి చేసిరు కదా మనం కూడా వాళ్ళకు మ మంచి చేయాలి అన్న ఆలోచన కలుగుతది అన్నట్టు
రాక్కడా
క్కనోళ్లు ఎలా ఉన్నా నువ్వు మాత్రం మీ అమ్మలాగే ఉండండి
నేనలానే ఉంటే అమ్మలాగానే అట్లంటనా అట్లా అంటే మళ్ల పోయి పెడతా ఇగ మా అమ్మ వచ్చి అంటది నువ్వే అంటావు నువ్వే పెడతావ అంటది
అదే ఇగ అది మాటలలోనే ఉంటది గాని మన చేతులలో ఉండేది మన మాటలు మాత్రమే మాట్లాడతాం చేతులకొచ్చేసరికి అయ్యో పాపం అనిపిస్తుంది
అవును చాలా వరకు అట్లనే అనిపిస్తది ఒకరికి పెట్టే గుణమే గాని ఒకరి దగ్గంజలు తీసుకుని అలవట్లేదు
అది అలా ఉంటే ఆ ఇలాగో బతికేస్తాం అంతే ఇక
ఉ
ఉ
బా ఫచత
ఇంకా ఏం చేస్తున్నావు మరి
ఇంకా ఏం లేదండి
అంతేనా ఎండలోవి విపరీతంగున్నాయి ఎండకి ఎక్కడి పోవాలన్నా కష్టంగా ఉండొచ్చు ఫంక్షన్ ఏం ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు లేవా మీ ఫ్యామిలీలో
ఉన్నాయి కాని నేను వెళ్ళాను నాకు పెద్దగా నచ్చవు మ మొత్తం కూ పో అన్నది కా
ఇప్పుడు సమ్మరొచ్చిందంటే ఎక్కువ మ్యారేజెస్ ఉంటాయి కదా
అబ్బో నాకైతా ఆ ఎండకి అల్రికి ఇద్దెబ్బ తరకని వచ్చి కందర్బడతా
అంతేనా ఈ పెళ్ళిళ్ళళకి పోతే కనీసం కడుపు నింండ తిండి ఉండది కంటి నిండ నిద్ర ఉండదు
అసలు నేను తిననే తినను పెళ్లిలలో పోతే
ఆ
మళ్ళా లారీ అంటారు డీసం అంటారు అ పడనయ పడాయి నాకు ఎందుకు అదంతాలోళ చెప్పలేకుంట
హా
పోతే ఇగ అమ్మన్న డాడీ అన్న
ఇంతేన కానీ అప్పుడప్పుడు అటెండ్ కావాలె ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకి వెళ్తేనే కదా మన క్కూడ తెలిసేది అక్కడ ఎలా ఉ ఉంటది అని
అప్పట్లా పోయేది కానీ ఇప్పట్లో ఎటు పోతులేం ఇక
ఊహు
అగిపోయినప్పుడల్లా నువ్వు ఎప్పు పెళ్లి చేసుకుంటవ్ నువ్వు ఎప్పు చేవు
అందరు అడిగే కొచ్చెను అదే ఉంటది చెల్లెప్పుడు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు ఊహు అ
సే అడిగిందె పదిసట్లు అడుగుతారు
ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అంటే షాపింగ్స్ తోనేయ్ సరిపోతుంది సగం
ఇప్పుడు ఎవరిదన్న చిన్న పండుగ అయినా కూడ పోయి షాపింగ్ చే
షాపిింగ్ చేస్తారు. ఈ ఇప్పుడు ఏమైన ఆఫర్స్ ఫుల్గా షాపింగ్ మాల్స్ లల్లో ఆఫర్స్ ఉంటానేయి ఒక్క చీర కని పోతాలు పది చీరలు కొనుక్కొని వస్తారు ఉమ్ ఒకప్పుడు అంతా బట్టలకి త ప్రిఫరెన్స్ లేకపోయేది ఇప్పుడు బట్టలు ఫుడ్ ఎక్కువ ఫుడ్డు బట్టల మీద ప్రిఫ ప్రిఫరెన్స్ ఇస్తరు
అవును
పెళ్ళిళ్ళంటే ఫోటోషూట్స్
ఈ అమ్మాయి ఎట్లయితదో గట్నె అయి
అమ్ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అంటే మనీతో కూడిన పనులు అవిే
అవును
ఎంతలో చేసిన మేమ్ చెయ్యాలి అన్న ఆలోచనలే ఉంటారులు గానీ ఎందుకులో చేయడం అనుకునే వాళ్ళు చాల తక్కువ ఉన్నారు మ్ చెయాలి పెళ్లిి చేయాలి ఫంక్షన్ చేయాలి అని అంటే ఇంత ఖర్చు పెట్టినవ్ అంత ఖర్చు పెట్టినాం ధూమ్ధామ్ చేసినాం అన్న ఆలోచనలతోనే ఉంటారు గాని అవసరమా ఇంత ఖర్చు అనే వాళ్ళు చాల తక్కువ ఉన్నారు
ఏం లేనోళ్ళు కూడ ఫంక్షన్ ఇంక ఎన్ని చెత్తారని కుల్లుకుంటారుా తెలుసా
ఉమ్ అది మాత్రం లేదు అంటే ఉన్నోళ్లె చేసుకోవాలి లేనోళ్ళు చేసుకోవద్దని ఏం ఉండది కదా
ఉన్నోల్లేమో చేసుకోరు లేని ఒల్లె మంచిగా గ్రాండ్
ఉమ్ అంతే డ అంతే డబ్బు లే కపోయినా చెప్పుకోవాలె నలుగురు అన్నట్టు మంచిేగ చేస్తారు ఉమ్ కొంచ్ కొంతమందేమో చేయడానికి వెనకక ముందు ఆలోచిస్తారు గాని కొంచమంది బాగ చేస్తారు
అవును
అంటే జ్ఞాపకాలు ఫ్యూచర్ లో గుర్తు లుంటాయి కదా ఈ రోజు చు ఇంత బాగా చేసినాం మా పాపకైనా మా బాబుకైనా అద ఫ్యామ్లీలో గుర్తు కోసం చేసుకుంటారు
అవును
కొంచెంమంద డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు చెయరన్నట్టు హ్మ్
ఇ
అ ఫంక్షన్స్ నేము ఫంక్షన్స్ రీసెంట్లీ మేము కూడా ఫంక్షన్స్ చేసి ఉంటే ఇక అమౌంట్ తో కూడిన పనులు చెయయాల్సిందే చెయ్యాలి అంటే చెయ్యాలి అంతే ఇక
అవును
వెళ్తారా జతర్లకు ఇట్లా
ఉ వెళ్తామండి
ఉం దేవునికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారా ఏం చేడతాం లే అనుకుంటార
తక్కువ అది కూడా
అంతేనా ఎన్న కొ దేవుని మీద నమ్మకం లే కదా లేకపోతే ఏం చేస్తాం లే ఇప్పటి నుంచ లే తర్వాత ఫ్యూచర్ లో చేద్దాం అనుకుంటారా
ఏ అట్నే అనుకుంటాండి
అంటే అనుకుంటరా చెయాలి మనం చేసేది మనం చేయాలి వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు
అవును ఇ ప
ఆలోచించుకుంటారు అన్నట్టు ఏం చేస్తాంలే అని
అగా
అంతే ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ గురించి ప్లానింగ్స్ బనే ఉన్నటు వున్నాయ్ ఉహ్
ఇప్పుడే ఎందుకు అవన్ని ఖర్చులు అన్నట్టు ఉంటారు ఏూజిన ముందు ముందు ఏ కర్ చ వచ్చిదిలి అది కదా
ఆ ఇప్పుడు ఉన్నది జనరేషన్ని బట్టి సిచ్యువేషన్స్ బట్టి ఖర్చులు ఎప్పుడే ము చెలు వచ్చే తెలియదు రూపాయి రూపాయి దాసి పెడితేనే రేపటి రోజున ఉపయోగపడతాయి హ్మ్ ఉం
అందువల్ల ఆగుడైతుంది ఇక
ఉం అంతే అంటే ఇక మనీ సేవింగ్ చేస్తారు అన్నట్టు
అవును
ఉ అమ్మ వాళ్ళకు బర్డన్ పడకుండా పైసా పైసా దాసి రేపటి రోజున వాళ్ళకి హెల్ప్ చెయండి
అంతే ఇగా అనుకుంటున్నా
హ మనము ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటేనే వాళ్ళకి కూడా
అవును
హుమ్
చాలా వరకు ఫ్యామిలీకే సపోర్ట్ మాట్లాడతా ఇంక వాళ్ళనే అది ఇది అని క్వశ్చన్ చేస్తా
ఉహ్
సారీ కాండీ మీరు అన్నం కూడా తెచ్చు
మీరు మాట్లాడేదాన్ని బట్టి అర్థం అవుతుంది ఫ్యామిలీకి మంచి సపోర్టింగ్ ఉంటరని మాట్లాడాలి ఉండాలి వాళ్ళకంటూ మనం సపోర్ట్ చేస్తేనే బాగుంటది హ్మ్మ్ నలుగురిలో వాళ్ళకు కూడా మర్యాద ఉంటది